గుడి
గుడ్ ఆఫ్టర్నూన్ ఆ, బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
బాగున్నాం. ఏం చేస్తున్నారు మ
ఏం లేదు ఖాళీగానే కూర్చొనున్నాను మా చిన్నబ్బాయి దగ్గరకి వచ్చానండి
ఆహో లంచ్ అయిందా?
కార్లేదండీ ఇంకా కావాలి.
ఆహా ప్రిపేర్ చేయాల ఇంకా?
అంచె అయిపోయింది వంట చేసుకున్నాం కానీ తినలే ఇంకా
ఏమోనే ఇంక ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు మేడం?
ఆ చాలా బాగ జరుపుకున్నామండి మాకు మా సొంత ఉండే అండి.
ఆహా సొంత ఊరుకెళ్తారేమో
సొంత ఊరికి ఒకరోజు వెళ్తాం కానీ పండగ చాల బాగ చేసుకున్నామండి.
మ్ మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మేడం?
నాకు రంజాన్ అంటే అండి
రంజాన్ కదా
అవునండి
ఎందుకు వన్ మంత్ ఉంటదనా?
ఆ వన్ మంత్ ఉంటది మా ఇంట్లో అందరూ ఒక్క పొద్దులు ఉంటారండి. ఆ పొద్దున రెండు గంటలకే లేస్తాం హడావుడి హడావుడి వంట చేసుడు అది ఇది ఇంక అందులో మా మన్మరాలుంది మస్తు బిజీ బిజీ ఉంటాం. ఆ నెల మొత్తం బాగ బిజీ ఉంటాం. మళ్ళ సాయంత్రం కాంగనే ఆ ఇంకా సా సాయంత్రం కాంగనే మళ్ళ ఎఫ్ తారీకు అని అది ఇ ఈ వంట చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఆ చేసు కంటం అదొక్క నెల మత్తు చాల మంచిగ అనిపిత్తదండి.
మ్
మీకండి?
ఇంకా అది థర్టీ డేస్ అయిపోయినంక ఫెస్టివల్ రోజు బిర్యానీ అలా చేస్తారా మేడం?
ఆ చేస్ తమండి బిర్యానీ చేస్ తం సేమ్యా చేస్తాం. ఇంకింటి ముందు మాకు, అవునండి
కాలనీల కూడ పంచుతార?
అ అవునండి ఇంటి ముందు తెలుగ వాళ్ళు ఉన్నారండి మాకు వాళ్ళకి కూడా పని చేస్తానండి
మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం మేడం
నాకు సాదా ఏదైనా ఇష్టం అని ఏం లేదండి ఆ బిర్యానీ అంటే మామూలు అన్నీ ఇష్టమే సాదయనా ఇ బిర్యాన మేడం మేము ముందయితే మేము వేరే తిరజేద్దాం కానీ ఇప్పుడు చికెన్ నానబెట్
దమ్ బిర్యానీ కదా మాకు ఒకసారి చెప్తారా మేడంమ్ నోట్ చేసుకుంటా
ఆ చెప్తలండి ముందు చికెన్ తీసుకొచ్చి కడిగి కడగాలి మేడం అందులో అల్లం మెల్లిపాయ మసాలా కలిపి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెరుగు నిమ్మకాయ రసం మళ్ళీ ఇంకేంటి అది ఉల్లిగడ్డ ఆ ఆ ఉల్లిగడ్డది ఏం పినది ఆ ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అది తీసి కూడా కలిపి పుదీనా కొత్తిమీరు అయన్నీ కలిపి ఉంచుకోవాలి దాంట్లో
ఆహా ఎన్ని అవర్స్ నానా పెట్టాలి మేడం
ఓ ఒక గంట ఆ గం టైనా పర్లే ఆఫ నవర్ ఆ సరిపోతాయి ఆఫన్నవరైనా కూడా సరిపోతా
ఆ ఎవరైనా ఇప్పుడు ఆ సడన్లీ వస్తారు
అవునండి
అలా కూడా ఏ చేయ
ఆ చెయొచ్చండి ఆ చేయ చికెన్ ఏం కా చెయ కొంచెం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల ముందు కొంచెం వేడి చేసుకోవాలి అట్లాంటప్పుడు
ఆహా అదే ఎవరైనా సడన్ గా వస్తారు
బిర్యానీ మసాలా దొరకుతది మేడం అవి పువ్వు స్టార్ పువ్వు బిర్యానీ పువ్వులు అవి వేయాలి ఇంకా స్మెల్ కు ఇంకా బాగుంటది ఆ ఇగ తర్వాత మళ్ళీ సరిపోయేంత నీరు ఎక్కువ బియ్యానికంటే ఎక్కువ నీళ్ళు పోసి దాంట్లో సాజీర బగారాపత్త ఆ వాటర్ లో ఆ ఇవి స్టార్ పూలు దాలచ చెక్క అవన్నీ ఇంకా లవంగ్ ఇలాచి ఇవన్నీ వేసుకోవచ్చు అందులో మరగ ఆ బాయిల్ చేయ ఆది బాయిల్ చేసిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత బియ్యం పోయాలే బాగా ఏమంటారు ఉడకనివకుడదు
ఒక సెవెంటీ ఫిఫ్టీ అలా
ఆ సెవంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసి దీన్ని ఈ చికెన్లో వేసుకోవాల
ఓకే
అందు అందులో ముందు నూనె కూడా పోయాలి చికెన్లో తర్వాత దీని మీదకేళ్ళి నెయ్యి కూడా పోయచ్చు నూనే కూడా పోయచ్చు మల్ళ పై కెళ్ళి మళ్ళీ అన్ని డెకరేషన్ చేసుకో చేసుకోల డెకొరేషన్ అన్ని చేసుకోల చేసుకోవాలి మళ్ల పుదినా కొత్తిమీరం ఇక అది బ్రౌన్ అయినా ఉల్లిగడ్డ నిమ్మకాయ రసం పెరుగు మళ్ళీ పైకళ్ళు కూడా డెకరేషన్ చేసుకోవచ్చు ఆ పుదిన పైన ఆ ఆ చేస్తామండి నేను చేస్తా మళ్ళీ మా కోడలు కూడా చేస్తాదండి
అవున
ఆ మాకు కోడలు ఎక్కువ అదేది తహారీ చేస్తందండి ఇంకా
తహారీ ఓకే పులావ్ కూడా అంటారు కదా మేడం
ఆ దాని ఆ పులావ్ అంటారండి మటర్ పులావ్ మీరేం చేస్తారండి
మేము కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టే చేద్దాం టూ త్రీ టైప్స్ ఉంటాయి కదా బిర్యానీ ఇంకో టైప్ ఏమో కర్రీ లా చేసి లహర్ లహర్ లాగా చేస్తారు అది కూడా టేస్ట్ బాగుంటది
బాగుంటుంది కానీ కొంచెం పని ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ పని కూడా ఎక్కువ అన్ని గంజులు కావాలి అది అడగబెట్టాలి ఇది వేరు చేయాలి మళీ పరిధీకి వేరే వెయ్యాలే అనేది ఏది ఆ ఇజీ అయిపోంది
కలిపి పెట్టేస్తున్నారు
పైకెళ్ళ వేసేస్తున్నాయి ఆ వేస్తున్నాయి కానీ అదే టేస్ట్ ఉండేది పాతది
చికెన్ కంటే మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది
బాగుంటుంది కానీ నాకు చికెన్ అంటే ఇష్టం మటన్ అంటే అంత ఇష్టం ఉండదు
స్పైసీ తింటారా మీరు నార్మల్ ల
నే లేదు నేను నార్మల్ మా పిల్లలందరూ స్పెసీ తింటారు కానీ నాకు కొంచెం మిరిచేస్తాదండి కారం వస్తుంది
ఓకే ఇంకా ఇప్పుడు సమ్మర్ లో ఎటైనా వెళ్ళారా మేడం
ఎటు ఎల్లలే మా మమ్మీ దగ్గరికి వెళ్ళ ఇప్పుడు మా బాబు దగ్గరకి వచ్చా
ఇలా జర్నీ చెయాలే ఎక్కువ
ఈసారి ఎక్కువ జర్నీ చేయలే మా మమ్మీ దగ్గరే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్ ఆటోలో పోస్తానండి అక్కడికి పోయొచ్చా మమ్మీ కి హెల్త్ బాగుండదు మమ్మీ కి హెల్త్ బాలేకుండే మా చెల్లె వాళ్ళు చూసుకుంటుండే ఆమె ఊరి కెళ్ళిందైతే నా దగ్గరకి వచ్చి ఉండమని చెప్తే నేను వెళ్ళా
మంచిగా టైమ్ స్పెండ్ చేశారు మీరు
చేసాను ఎనిమిది రోజులు ఉన్నాండి మా మమ్మీ దగ్గర
ఉ
ఆ తర్వాత ఒక్క సారీ మమ్మీ దగ్గర ఊ ఒకసారి పెళ్ళికి కెళ్ళా మహారాష్ట్రకు ఆ
ఒక టూ త్రీ టైమ్స్ జర్నీ చేస్
ఆ అంతే అంతే ఎక్కువఎల్లలే ఇగ ఇప్పుడు మా బాబు దగ్గరకి వచ్చండి
ఎండలు కూడా చాలా ఉండే కదా ఎటు ఎల్లకుండా
ఇగ టైం దొరికినప్పుడు ఇంట్లో ఖాళీగా మా ఇంట్లో నేను మిషన్ కొట్టుకుంటాను అండి అప్పుడు అప్పుడు డ్రెస్ లు కొట్టుకుంటా జాకెట్లు కొట్ ఆ కొట్టుకుంటా అండి కొట్ కుటుకుంటా ఉనండి వేరే గిరాక్కేయకుండా నాది నేను చేసుకుంటాండి డ్రెస్సులు కూడా కుట్టుకుంటా మా కూడలి అయినా నా అయినా ట్లా కొంచెం ముందు కుట్టకపోదు కొంచెం కొంచెం మా బిడ్ డ్డ కూడా చెప్పింది బావ బిడ్డ మా చెల్లె బిడ్డ చెప్పిరు గిట్లా కుట్టాలని అప్పటి నుండి పర్ఫెక్ట్ అయిపోయిందండి
ఆహా మన పని మనకి చెప్తేనే బే బెటర్
డబ్బులు మీగులుతాయ్ బయటిచ్చే దానికంటే మనకు సేవ్ అయితాయ్ పైసలు
సేవైతయ్
హూ మరి మీరేం మేడం
డిజైనింగ్ కూడా కుడతార లేక్
ఆ డిజైన్ లేదండి సాదా నార్మల్ డిజైన్ రాదండి నాకు బ్లౌజు కూడా డిజైన్
డిజైనింగ్
ఇగ మా ఇంటి బట్టల్ బయటియ్యం మామూలుగా చూస్
వెదర్ ఎలా ఉంది మేడం
వెదర్ ఇక్కడ బాగా చల్లగా మంచి జాలీ చాలా సల్లటి వాతావరణం అయితే ఉన్నది వర్షం అయితే లేదుగని మబ్బు మబ్బు ఉంది వాతామాణం బాగా చల్లగా ఉందండి
హు
ఇవాళ రేపు ఒక్క రోజు ఉండి వెల్లుండి వద్దామని చూతాన్నామండి
వర్షాలున్నాయి చూపిస్తున్నారు కదా
ఆ చూపిస్తురు గానీ అది ఎక్కడ వస్తున్నాయి తెలియదు ఇక మనకు వస్తాయా పక్కల్లోకి వస్తాయా తెలియదండి
ఇక్కడ మా ఊర్లోనైతే నైట్ అయింది చాలానే వర్షం పడింది ఇక్కడ వెదర్ చల్లగా ఉండే
ఇటు రాలేదండి ఇక్కడ వర్షం రాలేదు ఏం రాలేదు
హ్
ఉహూ ఇంకా మరి మీక్ మీఏళ్ల ఎల్లమండి ఇప్పుడు ఎపు ఏప్ ఎళ్ళామండి మా అబ్బాయికి నచ్చదు బయటి ఫుడ్డు తినాలంటే ఎప్పుడయిన తినాలంటే తెప్పిస్తారు గనీ ఇంటికి బయటికి వెళ్ళామండి
బయటి ఫుడ్ ఎక్కువ యూస్ చేయ్యరు
ఉ చెయ్య ఆ చేయ్యమండి ఇంట్లోనే వంట చేసుకొని మంచిదిగారావునండి
కానీ దానికే కనెక్ట్ అవుతున్నారు
అవును ప్రజలు ఎందుకంటే ఇగ శాతగాక వాళ్ళకు టైమ్ సేట్ తీసుకో మీరేం చేసారండి మరి
ఎప్పుడండీ
ఇప్పుడు
ఆ లంచ్ అయిపోయింది నైట్ ఎగ్ బిర్యానీ చేశాను అదే ఉంది.
ఆహ మీ వారు ఏం చేస్తారండి ఇంగా
ఏంది కరంట్ ఆఫీస్లో సూపర్ వైజర్
అచ్చ అచ్చ ఉహూ మీ పిల్లలండి
మా స్కూల్కి వెళ్ళారు వాళ్ళు పాప థర్డ్ క్లాస్ బాబు యూకేజి మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేస్తారు వాళ్ళు స్కూల్ దగ్గరలోనే ఉంది మాకు హా చదువుతది
ఆ పాప బా చదువుతదా ప మామ్ అమ్మాయా
పాప బాగా చదువుతాది ఎప్పుడైనా ఇలా సెకెండ్ థార్డ్ ఇట్లా సెకండ్ ఇట్లా వస్తాది.
ఉహా అబ్బాయి చదవాడా గారాబం గారాబం ఎక్కువ త మగ అబ్బాయి అని కదా వాళ్ళ నాయినా డాడీకి.
ఉ చదవాడు ఆయన కొంచెం బిజీ బాగా
ఉహు మీరు వెళ్ళారా లేరా అండి మరి సమ్మర్లో
సమ్మర్లో మేము కూడా ఎటు వెళ్ళలేదండి
ఎందుకండి మరి
ఈ ఎండలు కూడా చాలా ఉండే మా పిల్లలు బాగా
ఉ
ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వారు మా పిల్లలు బాగా సత్ తాయిస్తారు ఇంట్లోనే ఉన్నాం ఆ ఒక్కసారి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినం మంచిగా.
ఆహా
ఇక్కడ ఒక త్రీ డేస్ ఉండి వచ్చేసాం
ఆహా
ఎటు వెళ్ళలే
ఆ హా
మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది మేడం. ధన్యవాదాలు సరే